హలో
నమస్తే అండి నా వాయిసు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
ఆ ఏ బాగున్నారా అండి
బావున్నాం మీర్ బావున్నారా
బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేద్ అండి
ఆ
నిద్యను బోన్ చేసి అవునాని మీరు డోన్ చేశారా
ఆ భోం చేసామండి ఈ మధ్యకాలంలో ఏఐ మనుషుల్ని రిప్లేస్ చేస్తుంది అంటున్నారు మీ దానికి మీరు ఎలా సమర్థిస్తారు
రీప్లేస్ చేస్తుందంటేనే నేను ఒప్పుకోను అండి
ఎందుకండి
అంటే అర్లీ నైన్ంటస్ టైమ్స్ లో ఇండ్ ఇండస్ట్రీ రివల్యూషన్ జరిగినడు అప్పుడు మిషన్స్ వచ్చినాయి అవన్నీ వచ్చినాయి అప్పుడు కానీ ఇదా అని అన్నారు అంటే ఈ మిషన్స్ మంషిని ఇది అంటే రిప్లేస్ చేస్తాయి అది ఇది అన్నారు బట్ కానీ రీప్లేస్ బట్ కానీ మళ్ళీ ఆ ఏ సెక్టర్స్ లో కొన్ని వేల జాబ్స్ వసాయి కదా
ఉమ్మ్ అవును
ఇంకా ఫ్ ఆ చెప్పండి
చెప్పండి
నేనైతే అట్లా ఏమ అనుకోను అండి బట్ కానీ అంటే ఉన్నా జాబ్స్ ఎప్పులేస్ అయితే అలాగనే కొత్త జాబ్స్ వసాయండి
హ్మ్మ్ కానీ చాలా కంపెనీస్ ఈ ఏవి వల్ల నీడ్ లేక సోర్స్ లేక మ్యాన్ పవారు తీసేసారు కదండి
కానీ ఏ ఎక్స్ సంబంధించన కోర్సెస్ చేస్తే ఆ దాంట్లో మీరు ఏమైనా జాబ్ ఫస్ట్ తెచ్చుకోచ్చు కదా అండి
హ్మ్మ్ హమ్ తేచకోచ్చ్
ఫ్యూచర్ అప్డేట్ హ్మ్మ్ హ్మ్మ్ ఫ్యూచర్ లో టెక్నాలజీ మారుతుంది కాబట్టి ఇంగా ఆ పాత టెక్నాలజీ మీద పడితే ఎలాగండి మారుతుండాల గదా మనం కూడా
హ్మ్మ్ ఇంకా మీరు ఇప్పుడు ఇమ్ మీరు చదువుకుంటున్నప్పుడు చార్ట్ పాట్ అవి యూజ్ చేస్తూ ఉంటారా
తక్కువే అండి ఎక్కువ యూస్ చేయను నేను
ఆ ఈ మధ్య కాలంలో చార్ట్ జీపిటి కూపా ఇలేట్ ఇలాంటివి చాలా ఎక్కువ అయిపోయాయి కదండి ఉ ఏది చేసినా లేక్ వాటినుండి సర్చ్చింగ్ చేస్తూ అన్ని దానికే అడుగుతున్నారు
అవునండి
ఈవెన్ విషేస్ ఎలా చేయాలో కూడా దానికే అడుగుతున్నారండి
అవుద్ కానీ బట్ దానికంటూ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదండి
అవునండి
ఉ
చార్జిపిటి కోప్ పైలెట్ జమ్ ఇలాంటి వాటిలో మీరు ఏది సజెస్ట్ చేస్తారు
నేను అయితే కోపరేట్ సజెస్ట్ చేస్తానండి
మ్ ఎందుకండి
అంటే ఏదైనా పిక్చర్స్ అలాంటి జనరేట్ చేయాలన్నా చార్ జీపిటి అలాంటిది సరిగ్గా జనరేట్ చేయలేదండి
ఉహు కొపాయి బాగా చేస్తదన్టనా
యా అండి
ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న టెక్నాలజీస్ ఏంటో చెప్తారా మీరు మీక్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియా
నాకు పెద్ద ఐడియా లేదండి ఏమీయు
ఉహు ఏంటండి
నాకు పెద్ద ఐడియా లేదండి దేని మీద
ఉహు ఏమన్నా ఏ ఐ టూల్స్ తెలుసా మీకి
అంటే ఎలాగండి
లైక్ ఏఐ టూల్స్ ఇప్పుడు ఆ పావర్ బిఐ అవి మైక్రోసాఫట్స్ తేలుసుగా ఏఐ టూల్స్ అంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి కదండి లైక్ బట్ బబ్ సూటు
ఓకే నాకు అంత ఐడియా లేదండి దాంట్లో పైన
మ్
ఐ నో ఉంటాయని తెలుసుగాని మరి ఏంటి అని వాటిని నేమ్స్ అయితే అంత గుర్ గుర్తు లేవు కావాలంటే అవి గాని గూగుల్ చేసుకొని దానిలోనే ఇవి చేసుకుంటా అండి
అవునవును అవునండి
ఉ
ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్స్ అనేటివి ఎక్కువ అవుతున్నాయి కదండి
అవునండి
ఆ దానికి అథెంటికేషన్స్ లైక్ క్రెడెన్షియల్స్ అన్ని ఎక్కడి నుంచి వస్ స్తా ఉన్నాయండి అది మీకె ఏమైనా తెలుసా ఎలా ఏ దేని యూస్ చేస్తే అలాంటివి చేస్తారు అని చీస్ చీస్
నాక్ పెద్ద ఐడియా లేదండి దాన్ ల మీద
ఆఆ మీరు ఏ పర్పస్కి యూస్ చేస్తారండి ఇ
ఇది ఫ్రీఏనాండి ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి యూస్ చేస్తామండి మేము లేకంటే తెలియని విషయాన్ని మములుగా నేర్చుకోవడానికి యూజ్ చేస్తాము
హుమ్
ఇప్పుడు అందరు దాన్ని డైరీ యజెస్ కి యూజ్ చేస్తున్నారు కదండి ఎవరు గూగుల్ చేసులేరు అన్ని చార్జిబిటీసి తీసుకుంటున్నారు
అవున ఇంకా మీ ఎడ్యుకేషన్ లో మీ ఫ్యాకల్టీ వాళ్ళు యూస్్ చేస్తూ ఉంటారా ఇలాంటివి చేసేవారా ఇన్ కేస్ మీరు చదువు కోకుంటాం చదువు అయిపోయుంటే
లేదు లేదండి ఆ ఫ్యాకల్టీ వారు అట్లే ఏమి యూజ్ చేయారండి అవన్నీ
అవున
నార్మల్ ప్రొజెక్షన్ గానీ నార్మల్ బుక్స్ ఆ ఇట్లానే డీల్ చేసేవారండి ఇంకా అంత అడ్వాన్స్ అవ్వలేదు మాద్ అన్ ఈ ఎజ్యుకేషన్ సిస్టమ్
ఇప్పుడంతా ఫు అడ్వాన్స్ ఇంకా అవ్వలేదా అండి
అవ్వలేదండి
హుమ్ మీ ఎడ్యుకేషన్ ఎలా ఉందండి బావుం చెప్తారా మీ ఫ్యాకల్టీ వాళ్ళు
పర్లేదండి
పర్లేదా మీ ఓన్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటదా సోర్స్ ఎక్కడన్నా సెర్చ్ చేసి మీ ఓన్ గా మీరు చదువుకోవడం అలాంటివి
ఎక్కడైనా అలాగే ఉంటందండి ఇంగ
మీ ఫ్యాకల్టీ వాళ్ళు ఇవి ప్రొవైడ్ చేయరా
ఏంటండి వాళ్ళు మెటీరియల్ ఇస్తారు గాని ఆ మనము ఇంకా మేము వేరే రిసోర్సెస్ ను ఇంగ ఫాలో అవుతామ అండి
ఆ
మీరు ఏ ఐని బాగా యూస్ చ్చేస్తారండి చాట్ జిపిటి లాంటివి
ఆ చేస్తానండి చార్జీపిటిటీ బాగా చేస్తానం
ఓకే అండి
లైక్ కోడింగ్ పర్పస్ కోసం ఓకే కోడింగ్ తీసుకొచ్చి నేను మాోడిఫికేషన్ చేసుకుంటాఅండి
ఓకే ఓకే అండి అయ్ మీకు కాల్సినట్టు అసిన టాక్సీస్ ని చేంజ్ చేస్ టర అండి
అవునండి
ఓకే కే అంటే కోడింగ్ ఒకటేనా లేకుంటే ఇంగ వ వేరే అంటే దాంట్లో ఏది పెడతండి కో పైలట్ కానీ ఇట్లా చాలా ద్ దాన్ని ఉన్నాయ్
అంటే రెండు చెక్ చేస్తానండి
ఓకే ఓకే అండి
ఏది ఈ సింపుల్ గా అలా ఉంటే అది చేస్తాన్
మీకు ఏది కన్వీనియంట్గా అనిపించిందని వాటిలో అంటే
న నాకు చార్జిపిటి ఎక్కువ నేను ఇది చేస్తానండి ప్రి
ఓకే అండి బట్ కాని చాట్ జి పి టీ ఈ మనం రోజుకి ఒక థర్టీ సర్చెస్ ట్వంటీ సర్చెస్ మాత్రమే లిమిట్
ఆ ఉంటది బట్ నేను అంతా యూజ్ చేయనండి
ఓకే
అంటే ఒక పేజ్ మనం ఓప ఓపెన్ చేస్తేనే ఒక్కోటి ఒక్కొక్క దాంట్లో సర్చ్ చేస్తే అట్లా తీసుకుంటది కనీన్ మోస్ట్లీ నాకు ఆ కంటెంట్ కి సంబంధించిేదంతా నేను ఒకటే దాంట్లోనే సెర్చ్ చేస్తానండి
ఓకే ఓకే అండి ఇంకా దానికి సబ్స్కప్షన్ తీసుకుంటే ఇంకా ఏమనేది వస్తుంద దండి ట్రై చేశారా చె
లేదండి సబ్స్క్రిప్షన్ అంత యూజ్ చేయలేదండి ఎందుకూ ఊరికే అండి
అదే ఫ్రీగానే వస్తది కదండి
అవునండి
కాలేజ్ స్టూడెంట్స్ మెయిల్స్ తో లాగిన్ అవుతే ఆ సబ్స్క్రిప్షన్ ఫ్రీగానే వస్తదండి అది
ఓకే మీకు కాలేజ్ నుంచినీ ప్రొవైడ్ చేస్తారా
అట్లేం లేదండి ఏ కాలేజ్ కి వారి వారి మెయిల్స్ ఉంటాయి కదండి
మీ కాలేజ్కి ఒక మెయిల్ ఉంటదా సపరేట్ గా
అ అవునండి అలాంటే ఉంటాయి అన్ని కాలేజీకి ఉంటాయండి ఉ అట్లకా ఆ కాలేజ్ మెయిల్స్ తో యూస్ చేస్తే సబ్క్రిప్షన్ అనేది ఫ్రీగా అన్లాక్ అవుతదండి వన్ ఇయర్ వరకు మీరు అప్పుడు జస్ట్ టైప్ చేయాల్సి అవసరం అంటే ఏదన్నా ప్రాబ్లం అంటే మీరు టైప్ చేయాల్సిన అవసరం డైరెక్ట్ చెప్తేనే అది రికగ్నైజ్ చేస్తదండి అది మీ ఓన్ లాంగ్వేజ్ లో చెప్పినా చేస్తదండి ఇంగ్లీష్ అనే కాదు
ఓకే
మనకు అర్థమయ్యేలా స్టెప్ బై స్టెప్ కూడా ఇది చేస్తదండి
ఓకే అండి అయితే మనం చానా ముందు వెళ్ళిపోయామండి వెన్ కంపేర్ టు మనం చిన్నప్పటికి ఇప్పుటికి చాలా చేంజ్ వచ్చేసింది అప్పుడు కంప్యూటర్ సిపియు అంటే అది తెలిస్తేనే ఏదో పెద్ద ఇది అన్నట్టు ఇప్పుడు చానా అడ్వాన్స్ వచ్చేసింది
అంతే అండి ఫ్యూచర్ మారిపోతుంది ఇంకా అట్ల స్పీడ్ స్పీడ్
ఉ
ఇప్పటికి ఇప్పుడుకంటే ఇప్పటికకి టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అంటే వన్ డేకేడ్ అండి ఆ వన్ డకేడ్ కి చానే మారిపోతది
చానా అంటే చానా మారిపోయిందండి
అలానే ఉంటదండి
థ్యాంక్ యూ సో మచ్ అన్ ఏఐ గురించి మీరు చాలా అద్భుతంగా మాకు వివరించారు థ్యాంక్ యూ సో మ చ్
థ్యాంక్ యూ అండి మీకు కూడా థ్యాంక్ యూ అండి
ఒకే అండీ